హా గుడ్
హ్ ఎలా ఉన్నారు
హమ్ బాగున్నా, మీరు బాగున్నారా?
బాగున్నాం మీరు బాగున్నారా?
ఆ బాగున్నాం. ఇంకా లంచ్ అయిందా?
అయింది మీదై
ఏం చేశారు?
మేమ
ఆ అ
మేం పప్పు చేసాం.
అవునా
పాపడ్
ఆ
ఆ
ఆహా
ఇంకా మటన్ మటన్ గ్రేవీయ
అవునా ఎట్ల చేస్తరు
ఏదై
మటన్ గ్రేవీ ఎట్ల చేస్తరు.
టన్ ఎట్లా చేయాలి అంటున్నారా?
ఆహ
ఏం లేదు మటన్ వాష్ చేస్కొని కొంచం పసుపు, అల్లం ఏసి రెండు మూడు సీటిలు వెళ్తాయాక ఉంచాలి. తీస్ విజిల్ తీస్కొని సైడ్లో పెట్టుకోవాలె.
అవునా
మ్ ఆ ఇంకా ఆనియన్, పచ్చిమిర్చీ కొరియాండర్ క క
మేడం డిస్టర్బెన్స్ ఉన్నయి
ఆవునండి డిస్టబెన్స్ పిల్లలు ఎందుకో ఇట్నే వస్తుంటా
అవునా
ఏస్కోవాలె దాన్ తర్వాత టమాటో కట్ చేస్కోవాలే
అవునా
దీన్లోన ఆనియన్ ఎక్కు ఏస్కోవాలె ఎక్కువ ఏస్కుంటే కొంచం గ్రేవీ మంచిగా ఉ టది బాగ్ ఆనియన్స్ కొంచం ఎక్కువ ఏస్కోవాలె కటింగ్ చేస్కోవాలే
ఆ
ఇంకా మటన్ కూడా మంచి బోయిన తర్వాత కొంచెం చల్లరిన తర్వాత దానిలో వాటర్ ఉంటది కదా
అవును
అది వేస్ట్ చేయకూడదు మళ్ళా ఫ్రై అయినప్పుడు వేసుకోవాలే అది ఇప్పుడు ఆయిల్ వేసి దాళలో ఆనియన్ వేసుకోవాలె మంచిగా రెడ్ వర్క్ వచ్చిన చేసుకోవాలే రెడ్
ఆ అవును ఇంకా వెదర్ ఎట్లా ఉంది
వెదర్ కొంచెం ఇడ క్లాౌడి
కొంట్రు పోర
మీ సైడ్ కొంచెం వ వస్తుంది
ఎవతది ఇంకా కూల్ అయింది కదా వెదర్
ఆ కూల్ కాదండి క్లౌడ్ క్లౌడి ఉంది బాగా వేడి ఉంది
అవును
మ్ మీ సైడ్ ఎలా ఉంది
మా సైడ్ ఇంకా అ అట్లానే ఉన్నది
ఇంకా రెడ్దేసుకున్న తర్వాత దానిలో మటన్ వేసుకోవాలి మటన్ తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దానిలోనే కరప్పోడి పసుపు సల్ట్ కొంచం అల్లంవెల్లి పేస్ట్ టమాటో వేసుకొని మొత్త దగ్గర వచ్చిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ వాటర్ ఉండే కదా
అవును
దీనిలోనే వేసుకోవాలి దాని తర్వాత కొరియాండర్ వేసుకోవాలే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలే ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇంకా
ఆ
గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా ధనియా పౌడర్
అవును అది ఇం
లాస్ట్ మొత్తం లాస్ట్ లో ఎసుకోవాలి మొత్తం అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసాం కాదా అ త ఎన్న తర్వాత దానిలోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి
అవును
మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషలా తర్వాత మంచి గ్రేవీ లాగా మస్తు అయితది
ఆ
ఇది నా స్మ్ లో పెట్టుకుంటే బాగా మంచిగా టేస్ట్ ఓత్తది
అవ్
ఇంకా పేస్ట్ లాగా మస్ మేం వేసాం కదా బ్ ఉల్లిగడ్డలు ట్యమాటో దాని మంచి గ్రేవీ ఐతది
ఆ
ఉమ్ ఫేవర్ బాగొస్తద్ దాన్కి పేమ్దొ బెట్కోని ఒక టూ మినస్ ఫస్ చ్ ఐతే వాటరేసిన్ తర్వాత హైలో బెట్కోవాలె. దాన్ తర్వాత సిమ్లొ వెట్టుకోవాలి ఇది చూడండి చేసీ టేస్టైతె బాగొస్తుంది అట్లా ఫుల్ చేయ్కుండా మీడియం లొ పెట్టి
ఆ
టేస్ట్ వేరేలాగే వస్తాది బాగుంటది
ఆ ఒక్కసారి చూడాలి
ఊమ్ మరి ఏం మీరు ఏం తింటారు ఏం తిన్నారు
అ మేమింక చికెన్ కర్రి చేస్నం హ్మ్ ఆ అదీ నార్మల్గనె చేస్నం
ఊమ్ అంటే ఇప్పుడూ వేరే వేరే లాగాన్ టె వేరె వేరే జా చేస్కుంటార కదా వేరే వేరేలాగా చేసుకుంట్రు నార్మలైతె గూడా ఇప్పుడు మీరున్నారు మీనూ ఉన్నా వేరే వేరే టేస్టుంటది వాళ్ళది వాళ్ళ చేస్ ఉంటరు మీ ఎలా ఎలా చేస్తారు చెప్పగలరా ఎలా చేస్తారు
ఓయ్ ఇసిన
మి సైడ్ నుంచి డిస్టబెన్సొస్తుంది కొంచం
అలో ఊమ్ ఊమ్ ఇంకా
ఇంక్ చెప్పండి
ఆ చెప్పాలి మీరె అ
మీక్ తెల్సా అది షిప్పు మున్గిపోయిందీ అని
ఏంటిది
షిప్ మున్గిపోయింది గోవాలో
ఔనా తెల్వది ఎప్పుడు ఔను
ఒక్కడు గుడ మిల్ మ్ ఒక్కడు గుడ మెల్కోలేద సడన్ అట్లెనే మున్గిపోయిండిప్పుడు రీసర్చ్ నడుస్తుంది ఆ
అ
అదాని ఫ్రూప్ కూడా లేదు అంటె ఇప్డు ఎలా మున్గింది ఒక మెంబర్స్ కుడా మిగ్లలే దాన్ లొ సడన్ తె సడన్
ఆ ఆ అవున హ్మ్ ఎందుకట్లైతందో
మరి తేల్వదండి ఇప్పుడు ఇంక చూస్తున్నారు పోయిసూ రీసెర్చ్ చేస్తున్నారు ఎట్ల అని ఒక మెంబర్ కూడ మిగలలే దానిలో మొత్తం పెద్ద షిప్ అంటే పెద్ పెద్ద షిప్ ఇప్పుడు వెళ్తాం కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని అలా వెళ్ళారు అందరూ
హ్మ్
హ్మ్ పాపం మొత్తం మునిగిపోంట అందరు ఒక మెంబర్స్ కూడ మిగలలే
అయ్యో
ఏం దొరకట్లే అంటే ఇప్పుడు ఎలా మునిగారు ఇలా అయింది అట్లా కూడ తేల్వట్లే ఇంకా ఇప్పుడు ఇగ టైం పడుతుం ది రీసెర్చ్ చేయడానికి అంటున్నారు
ఇంతకు ముందు అది వేరే ఊరు ఉండే కద యూపి సైడ్
ఆ
హ్మ్ ఇంతకు ముందు అయింది
ఉహ్మ్ ఎలా అండి అది
ఆ
అది గూడ అట్లేనెన
ఆ అది కూడ ఆ బా బో అదే ఉండే బోటు దాంట్లోనే పోతుండే ఆళ్ళు అయితే ఏ వాటర్ ఎక్కువయి ఇట్ల అయిందని చెప్
ఆహా ఫ్లో వాటర్ ఫ్లో ఎక్కువయి మునిగిపోయార
అట్ల
పాపం ఒక్కళ్ళు మిగిలే దాన్లో
ఆ ఒక బ బాబును వాళ్ళ తల్లి అళ్ళది బాగ
ఆ ఆ అ న్యూ న్యూస్ లో చూసా బాబు అమే పోయింది గని బాబుని పట్టుకొనే ఉన్నది న్యూస్ లో బాగ వైరల్ అయింది అది అంటే ఒక మర్దర్ ఒక ఆన్న మాట ప్రేమ ఎట్ల ఉంటది ది అన్నట్టు చూపిచారు
హ్మ్ తన బాబుకి విడిచి పెట్టలే
అవును ఈడిచి పెట్టలే అది బాగ వైరల్ అయింది అప్పుడు
హ్మ్
హ్మ్
తల్లి మీద పిల్లలకి అంత ప్రేమ ఉంటది అని అట్ల చూపించారు
హ్మ్
ఇవ్వాటి పిల్లలయితే అర్ధమే చేసుకోరు పెద్దగా ఉంటే ఇప్పుడు అ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమైనా చెప్ తెద్ చెప్పకండి అట్లా అట్లా రివర్స్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు
అవును
ఉ పేరెంట్స్కు ఎవరైనా మంచి కోసమే చెప్తారు కదా
ఆ సరే అండి ధన్యవాదములు
ఆ మీ సరే అండి సంతోషం మాట్లాడినందుకు థ్యాంక్ యూ
బాయ్